హలో
హలో
ఎలాగ ఉన్నారంండి
బాగున్నామండి మీరు ఎలా అన్నారు
ఆ బాగున్నామ అండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే కొద్దిగాసేపు అలా బయటకి వెళ్ళొచ్చి ఫుడ్ తినేసి పడుకున్నామ అండి మీరు
మేము ఇప్పుడే లైబ్రరీకి వెళ్ళేసి వచ్చామండి
అవునా ఏం బుక్స్ చళ్తారు ఎక్కువగా మే అ
మా అంటే ప్రిపేర్ అవుతున్నాం అండి సంథింగ్ సంథింగ్ అని
అవు రడి ఏమనా ఇంట్రెస్టింగ్ బుక్స్ ఏమన్నాది అర మధ్య
ఒకప్పుడు ఉందండి టెక్స్ట్ బుక్స్ అని ఏమన్నా ఐడియా ఉందండి మీకు ఇంతకు ముందు చదువుతుందిండి టెక్స్ట్ బుక్స్ మీద ఆ కథలు తెలుగు పద్యాలు కానీ తెలుగు ఎక్స్పెక్ట్లీ తెలుగు టెక్స్ట్ బుక్ అంటే ఇష్టం అండి బవి చ
అండి తెలుగు అంటే నాకు నా టెన్త్ డేస్ కానీ అంటే సిక్స్త్ డేస్ కానీ అవి గుర్తుొస్తాయిండి అప్పుడు మనం చదువుకునే టెక్స్ట్ బుక్స్ లో ఎలాంటి స్టోరీస్ అసలు చాలా బాగుండేవి కదండి
ఆ అండి ఫస్ట్ క్లాస్ నుంచి అది ఎల్కేజీ యూకేజీ అని మాకు అప్పుడు చిన్నప్పుడు నర్సరీ అని అవన్నీ ఉంటాండండి
అవునా
ఫస్ట్ క్లాస్ లో ఇది చినుకు ఏదో ఉందండి ఉప్పు కప్పు రంబు అని అలాంటి కొన్ని ఇవి ఉన్నాయండి పద్యాలు
అవునండి పద్యాలు అంటే నాకు బల ఇష్టం అండి పోటీ పడి చెప్పేవాళ్ళ అండి స్కూల్లో ఎతేకినా అది పద్యం రాణది ఇది ఇ పద చదువుకొని వాళ్ళకన బాగా చెప్పాలా అనే రకంగా చదువుకునే వాళ్ళం అండి
మాకుెలా అంటే అది చదివి చదివి చదివి ఒకప్పుడు చదువుకోలేదు కానీ రీసెంట్గా టెక్స్ట్ బుక్స్ అన్నిీ రీసెంట్గా కనుమరు అయినాయి అవి చదివి చదివి చదివి లెసన్ నేమ్స్ కానీ ఆ పద్యాలు కానీ అన్నీ నోటిడ్ అయిపోయే ఇలాగా ఇది అయిపోయానండి కానీ ఇప్పుడు అంత ఇప్పుడు లేదండి ఆ సిస్టం అంతా మారిపోయింది
అవునండి అప్పట్లో టెక్స్ట్ బుక్స్ వేరే అండి అసలు ప్రింటింగ్ కానీ అంటే పిక్చర్స్ కానీ పిక్చర్స్ చూస్తేనే మనకి ఒక ఐడియా తెచ్చి మీరు చెప్పాలి అని క్వశ్చన్ చేసేవారు టీచర్స్
హ మంచిగా దన్దగ్గర వ్యాపారు చేసుకొని పిన్నలు కొట్టుకొని మంచి ఎత్తి పెట్టుకొని
తెలుగు టెక్స్ట్ బుక్స్ లో ఐడియా ఉందండి పోయిమ్స్ ఏమంటారు తొలితరి చిరుజల్లు అని చెప్పి
ఆ ఫస్ట్ క్లాస్ త అండి అది ఆ ఫస్ట్ క్లాస్ లో ఉందండి మీరు చెప్పన్ పోయంమ్స్
ఆ అవునండి ఇంత బాగుంటుండే కదండి అప్పట్లో
ఆ అండి
తెలుగు టెక్స్ట్ బుక్స్ లో నేర్చుకోవాల్సిినవి మన లైఫ్లో కొన్ని ఆ ఆ టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయంండి అర్థం చేసుకుంటే
ఆ అంటే టీచర్స్ మాకి సార్ వాళ్ళు మేడం వాళ్ళు అది ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే మేము నిజమైన అంటే ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళి అది ఊహించుకొని మంచి ఎక్జైట్మెంట్ ఉండండి అప్పుడు
అవునండి అప్పట్లో చెప్పేటప్పుడు టీచర్స్ అంటే మన ఇంట్రెస్ట్ అనేది భలే ఉంటుండ కదండడి
హామ్ ఆ క్యారటర్లోకి వెళ్ళేసి ఇలా ఉంటాం ఇలా ఉంటాం అని దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి మరీ బయటకి వచ్చేలా అంతలా చెప్తుండండి మా సార్ వాళ్ళు
అవునండి మేము కూడా ఏమంటారు పోయిమ్స్ చెప్పేటప్పుడు చదువుతాండి ము కదా అది చదివే క్లర్ ప పోయి లైన్ ఎదురుకొట్టే వాళ్ళం అండి అంత బాగా అంటే కామెడీ కానీ
హామ్ అమా సార్ వాళు టెస్ టెక్ బుక్ రీడింగ్ అనేట్లా చేపిచ్చేసి మరి దాన్ని ఒో వర్డ్ చదివి దానికి ఒో వర్డ్ అర్థం చెప్పేసి అయినాప్పు టెక్స్ట్ బుక్స్ కి
అవునండి అర్థాలు నా ఆడతాను ఆ పదజాలం ఇవన్నీ అంటే మనం చదివి అయిపోయినానుకో పోయిచ్చ తర్వాత కానీ అవి వచ్చావు కదాంీ గుర్తుందా
ఆ అండి గుర్తుందండి దానికి మీనింగ్ ఆ ఆ పద్యానికి మీనింగ్ ఆ మీనింగ్ వర్డ్స్ అని దాంట్లో సపరేట్ మళ్ళీ దానికి ఒొ పదాన్ని విడదీసి దానికి చెప్పేసి మా ప ప్రతిభార్తం అనేది మరి ప కింద ఒకటి భావం అనే పద్యం కింద భావం ప్రతి పదార్థం త్తమం
అవునండి అప్పుడు కాలాల్లో ఉన్నట్టు టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు మర మనం కావాలి అనుకున్నా రావు కదండి
అయ్యో అసలు టెక్స్ట్ బుక్స్ కన్వర్ అయిపోతున్నాయంండి అవి
అవునండి ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అని అది పెడుతున్న అతే కానీ అప్పట్లో మనం టెక్స్ట్ బుక్స్ చూస్తే అంటే భయపడగలము కానీ ఇప్పుడు వాటిని తలుచుకుంటే చాలా హ్యాపీనెస్ అంటే వస్తుంది కదండి మనకి
ఆ ఇప్పుడు తెలుసుకుంట అంటే అప్పుడు మంచిగా వచ్చి దాన్ని చదువుకొని బాగా ఇంకా కొద్దిగా దాని గురించి తెలుసుకని బాగుంటుండు అనేది ఒక ఇది అయిపోతుందండి
గోల్డెన్ డే సం అండే అవి
ఆ టెక్స్ట్ బుక్స్ ఆ తెలుగు టెక్స్ట్ బుక్స్ లో ఉన్న అర్థాలు అవి చాలా డిఫరెంట్ అండి ఇప్పటిక అప్పటిక చా వచ్చే కొదిీ వచ్చే కొదిీ అసలు ఇది మారిపోతే ఉండండి సిస్టమే మారిపోతుంది టెక్స్ట్ బుక్స్ కనపడం లేదు ఇప్పుడు
అవునండి ఆ ఆ టెక్స్ట్ బుక్ ఫ్రంట్ పేజ్ లో అంటే లెసన్స్ అంటే ఒక్కొక్క లెసన్ ఎన్ని డేస్ చెప్పాలా అని చెప్పేసి మేడం వాళ్ళు చూసుకోవడం ఆ తర్వాత మీకు ఏ లెసన్ చెప్పాలి అని అడగడం
హ బాగుంటుండండి
గుడుతుందండి పరందామయ్య శిశ్యులు అని చెప్పేసి పరమానంద్ అయ్యానా పరందామ అయనా అవునండి ఆ స్టోరీ ఏమన్నా గుర్తుకుందా అండి మీకు స
ఆ కొద్దిగా కొద్ది కాదు కాని ఏదో ఆయన గురువుకి కాళ్ల్లో ఏదో ముళ్ళు కుచ్చుకుంటే దానికి అప్పుడు ఆ సూదులు అని వాడేవాళ్ళండి వేరే ఆ వేరే వాళ్ళ ద ఇగ్గరు ఉండే శిశ్యులకు చెప్తారు ఒకరి వేపు తీసుకొని రాకుండా అంటే పర్మానెంట్ శిశ్యులు అంటే ఒక ఫైవ్ మెంబర్స్ ఏమో ఉంటారుండి వాల్ వాళ్ళు ఐదు ఫైవ్ మెంబర్స్ వెళ్ళి దాన్ని ఎలా తీసుకొని రావాలని ఒకటి ఆలోచించి ఆ సూదిని ఒక ఆ ముొద్దు అనే ఒకటి పెద్ద ఐదు మంది మోసేలా ఒక ముద్దు తీసుకొని ఆ ముద్దుకి చెక్కుకొని తీసు అంటే దాన్ని గుచ్చి తీసుకొని వచ్చేసి అది మధ్యలోనే బరువై పోయి ఆడో కిందికి వేస్తే అది విరిగిపోవడము మళ్ళీ ఇడికి వచ్చిన తర్వాత గురువు దగ్గరికి వచ్చిన తర్వాత గురువు అడుగితే అంటే ఎక్కడుంది రా సూది అంటే లేదు ఇట్లా మధ్యలోనే ఇరిగిపోయింది అని చెప్తే అది బాగు విన్నా అండి స్టోరీ మీకు చెప్పడం నా బుద్ధి తక్కువ అది ఇదని తిట్టడం
ఆ అవునండి నాకు అంత గుర్తుకు లేదు కానీ విన్నాను అంటే వాళ్ళు సూదు కోసం వెళ్ళడం సూదు తీసుకొని వచ్చేటప్పుడు ఒక్కడ తీసుకొని వస్తే గురువు గారికి నువ్వు ఎక్కువ అయిపోతావ అని చెప్ ేసి మిగతా నలుగురు కూడా మేము మీతో పాటే తీసుకు వస్తాం అంటే దానిలో ఒక ఏమంటారు ఒక పెద్ద చెక్కకి గుచ్చి అసలు దీన్ని తీసుకొని రావడం ఇవన్నీ తలుచుకుంటే చాలా అబ్బలైనవ్వు వస్తుంది కదండడి
ఆనండి
ఈ తెలుగు టెక్స్ట్ బుక్ లో ఉన్న పద్ లు కానీ స్టోరీస్ పోతి పెళ్ళి అని చెప్పేసి ఆ గుమ్మడికాయి టమోట ఎరగంండ సాంగ్స్ పాడుకోవడం
ఆ అండి అది కాను ఇప్పుడు గుర్తుకొస్తుంది మీరు చెప్తుండడి
చాలా బాగుండేది విగదండి అదేంట అసలు క్రియేటివ్ గా వచ్చసారు కదండి ఆ ఫోటోని ఆ ఒక పెళ్ళి దానికి పెళ్ళి చేస్త ంటే ఆ మిగతావన్నీ వెళ్ళి దానికి అంటే పెళ్లి పెద్దలుగా వెళ్ళడం
హ డాన్ తర్వాత ఇదే ఉందండి దాంట్లో ఉప్పు కప్పు రంబు నక్క పోలికనుండు అది ఇదని
అవుదదు
విన్నారా అండి ఆ పోయం
ఆ విన్నానండి ఉప్పు కప్పు రంగు నొ కప్పు పోలికనుండు చూడరుచుల చూడచూడ రుచులు జాడ వేరయ్య పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య సధావిరామ వినర వేమ ఆ ఈ ఫోర్ లైన్స్ నేర్చుకోవడానికి భలే కష్టపడే వాళ్ళం మనల్ని
ఆ అండి అది దాంట్లో గురించి చాలా అర్థం ఉందండి ఒ ఒక్క వడ్డకి ఎంత అర్థం ఉందంటే అంత అర్థం ఉంటదండి అప్పుడు మా సార్ వాళ్ళు చెప్పేవాళ్ళు కాని నేర్చుకోని రా ఫ్యూచర్ లో ఇట్లా అవసరం అంటే ఉంటది ఇబ్బంది పడతారు అది అని చెప్పేవాళ్ళు కానీ మేము అప్పుడు చిన్నప్పుడు కాండి అంత ఏ మామూలు వెళ్ళి అనుకుని లైట్ తీసుకున్నాంమండి ఇప్పుడు తెలుసా దానిలో వాల్యూ ఏమి ఆ టెక్స్ట్ బుక్ల వాల్యూ ఏమి ఆ పద ఆ పద్యాల వాల్యూ ఏమి అని
ఇప్పుడు ఉన్న సిస్టమ్ ప్రకారం అన్ని పె ఒ యూట్యూబ్స్ లొ వినడం చదువుకోవడం పిల్లలు ఆ ఒక టీచరు దాన్ని ఎక్స్ప్రెస్ చేసి చెప్తుంటే దాన్ని వినరనమాట ఆన్లైన్ లో చూసుకుందాం అన్నట్టు ఆ ఇప్పుడు ఉన్న టీచర్స్ కూడా అంతే అండి వాళ్ళేమ అంటే ఎక్స్ప్రెస్ చేసి అంటే వాళ్ళు బిహేవ్ చేస్తూ ఇట్లా ఇలా ఇలా అని చెప్పి చూపిస్తూ అలా చెయరు ఏమంటారు ఇప్పుడు ఒక ఫోన్ తీసుకొని ఇలా ఉంటుంది చూడండి అని చెప్పి పిల్లలకి ఫోన్లు ఫోన్ లోని చూపి చూపించేస్తున్నారు
ఉ ఉ అదేఅండి సిస్టమ్ అయి బైజ్యూస్ అని ఇంకా కొన్ని యాప్స్ ఉన్నాయండి సపరేట్ గా చదువుకోవడానికి బుక్స్ లేకోకుండా ఆన్లైన్ క్లాసులని
అవసరమే అండి కొన్ని సిచ్యువేషన్ లో బట్ ప్రతిసారి అది మనం వాడాలని కాదు కదండి మనము ఏదైనా కానీ డైరెక్ట్ గా వినడం చూడ్డం నేర్చుకోవడం చేస్తేనె మనకి
దానికి దానికి మ్ చాలా డిఫ డిఫెంట్గా అండి దానికి దానికి ఆ టెక్ట్ బుక్స్ఓపన్ చేసి చాలా లేదా సార్ వాళ్ళు చప్పినప్పుడు వినడ చాల డిఫరెంట్ అండి అది
అవునండి ఆ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ వస్తే లాలీపాప్ లేడి అని చెప్పేసి ఒక యూకేజ్ లో యూకేజ్ లోద ఒక బుక్కు దాంట్లో ఒక లాలీపాప్ లేడి లాలీపాప్ లేడి అని చెప్పి ఒక పోయమ్
ఆ అండి
ఆ అప్పట్లో అండి మాకు ఏం చేసేవారంటే పోయమ్స్ కాని పిల్లలు ఏ విదో చదువుకున్నారు అది ఏ రేడియో స్టేషన్ పిల్చుకొని పోయి మాకు చెప్పచ్ చివర అన్నమాట రేడియోస్ లో
హు హు
పిల్లల్ని ఇంకా ఇంట్రెస్ట్గా అంటే చెప్పడానికి ముందుకు వస్తారు వాళ్ళని ఇంకా ముందుకు నడపాల నడిపించాలి అని చెప్పేచేసి చేసే వాళ్ళ అన్నమాట ప్రోగ్రామ్స్ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం భలే ఉంటుందండి నే నేను ఈ పోయమ్ చెప్ తిన్నా అండి రైల్వేస్ట్రేషన్లో
అవునండి
మీకు ఏమన్నా పోయిమ్స్ ఇష్టమా అండి అంటే ఇంగ్లీష్ పోయిమ్స్ ఇష్టామా లేకపోతే
తెలుగు తెలుగు తెలుగు పోయమ్సే ఎక్కువ లైక్ చేస్తామండి నేను
మీదో అంతే అండి
అండి
మేము అంతే అండి తెలుగు టెక్స్ట్ బుక్ లోవి ఎంతైనా గాని వచ్చిన చదవడం అవి దాంట్లో మనం వెళ్ళి వడం అంటే అదే మనమే అన్నట్టు గుంచు మడం
మీక ఏమైన్నా టైం ఉంటే ఒకసారి బుక్ స్టాల్ కి వెళ్ళి కాని అట్లా తీసుకొని చదవండి బాగుంటాదండి
ఆ అవునండి మీరు చెప్తుంటే ఈసారి కంపల్సరీ వెళ్ళి నేను టెక్స్ట్ బుక్స్ చూసె చదువుకుంటానండి ఒకసారి మరి అభివృద్ధి చేసుకుంటానండి పా ఇకేం చె
సరే అండి మరి మము ఆర్డర్ పెట్టాము టెక్స్ట్ బుక్స్ అవి వచ్చాయి వచ్చినట్లున్నాయి కాల్ చేస్తున్నారు చేస్తామండి మరి
థ్యాంక్యూ సో మచ్ అండి మీ సమాచారాన్ని మాతో షేర్ చేసుకోన్నందుకు
థ్యాంక్యూ అండి